మ్ హలో
హలో
ఆ ఎలా ఉన్నారండి
బానే ఉన్నామండి మీరెలా ఉన్నారండి
ఆ బానే ఉన్నానండి టిఫిన్స్ అయిపోయినాయండి, తినసారండి? పలహారాలు
ఆ అయిపోయినాయండీ పలహారం తినేసాము మీరు చేసారా అండి పలహారం?
ఆ నేను చేసేసానండి అయిపోయింది. మ్ అలా బయటికి వచ్చి కూర్చున్నానండి ఇప్పుడే
మ్ అవునా అండి మీ బాబు వెళ్ళిపోయాడా అండి పాఠశాలకి?
ఆ వెళ్ళిపోయాడండి పొద్దునేే డబ్బా కట్టేసి పంపేశానండి
అవునా అండి
ఉ
ఆ ఎప్పుడు వరకునండి
సాయంత్రం వరకు అండి పాఠశాల అందుకు మూడు డబ్బాలండి మొత్తం రెండు పలహారాలండి ఒకటేమో భోజనం అండి పెట్టమన్నారు
అవునా అండి
పొద్దున్న పలహారం కోసం విరామం ఇస్తారంట కొంచెం సేపు అందుకు ఒక డ బ్బా అండి మధ్యాహ్నం భోజనానికి విరామం ఇచ్చినప్పుడు ఒక డబ్బా అండి
అవునండి
మళ్ళీ సాయంత్రం స్కూ పాఠశాల వ దిలే ముందు ఒక గంట ముందు మళ్ళీ విరామం ఇస్తారండి అప్పుడుకో డబ్బా మొత్తం మూడు డబ్బాలు అవునండి
మరి మీకు టైం సరిపోతుంద అంది అవన్నీ చేసి పెట్టడానికి సమయం సరిపోతుందండి
ఆ సరిపోతుం సరిపోతుందండి టై అదే సం సమయం సరిపోవట్లే అదే సరిపోతుందండి అంటే కొంచెం తొందర స్తున్నానండి
అవునండి
ఆ దాని మూల కొంచెం అటు ఇటుగ బానే అయిపో దండి అంటే ముందు పంపేసండి తనని అప్పుడు తర్వాత చేసుకుంటున్నామండి
అవునండి
ఆ అవునండి
ఉ
లేకపోతే అవ్వదు కదండి పొద్దునే మరీ తొందరగా వచ్చేస్తుందండి వాళ్ళకి వాహనం పాఠశాల వాహనంలోనే పంపుతున్నామండి
అవునా అండి ఏ సమయానికండి
ఆ ఏడున్నర సుమారు ఆ సమయంలో వస్తుందండి
అవునండి
ఆ ఈ లోపు వంట అయిపోవాలండి వాళ్ళకి పలహారాల్ అయిపోవాలండి పాలు తాగెయాలండి చాలా ఇబ్బంది అయి పోతుందండి పిల్లలు కొంచెం తొందరగ లేగరు కదండి
సాయంత్రం ఏ సమయానికి వస్తుందండి మళ్ళీ మీ వా
ఐదున్నర అయిపోతుందండి నాలుగుం పావుకల్ల వదిలేసినా గంట పడుతుందండి ప్రయాణం అ
అవునా అండి దూరమా అండి
ఆ దూరం అండి అందికే అవునండి
అయ్యో అవున అండి ఎలా అండి మరి
ఇంక తప్పట్లేదండి మరి ఇంక ఉంటే ఇక్కడ మంచి పాఠశాలలు ఉండవు కదండి
అవునండి అవునండి ఆ భాష అది కూడ కొంచెం బాగోదులేండి ఊర్లో పాఠశాలలకి
అవునండి అసలు బాగోదండి అందుకే ఇంకా కష్టమైనా ఇంకా అక్కడే వేస్తున్నాం
అవునండి అవునండి అక్కడ మొత్తం ఆ ఏరియా అది కొంచెం బాగోకపోతే ఆ ప్లే ఆ బా ఆ బాగోకపోతే ఇంకా అలాగే ఉంటుందండి
అవునండి ఇంక అందుకే ఇంక దూరం అయినా పర్లేదు అని
అవునా అండి
అవునండి ఇంక దూరమైన పర్లేదని ఇంక అక్కడే వేసేసామండి కొత్తగా పెట్టారండి పాఠశాల కూడా ఈ సంవత్సరమే
అవునండి బాగా చెప్తున్నారా అంటారా అండి
ఆ బాగా చెప్తున్నారండి ప్రస్తుతానికి అన్ని వాళ్ళే నేర్పిస్తున్నారు కొంచెం వేరేవి కూడా అంటే నృ నృత్యం లాంటివి అలాంటివి కూడా నే నేర్పిస్తారంటండి
అవునండి
వాటికి కూడా మళ్ళీ విడిగా డబ్ డబ్బులు కట్టించుకున్నారండి ఈ మధ్య అంతే కదండి పాఠశాల వాళ్ళు కూడా డబ్బులు బానే తీసేసుకుంటున్నారు
ఆ అవునండి బాబు వాటికే ఎక్కువ ఆ
ఆ ఏమి మా చదువులకి ఎంత అయిందండి అప్పుడు చాలా తక్కువ ఎక్కువ ఇప్పుడు వాళ్ళకి వాహనం వాహనాన్ని కట్టే డబ్బులు కూడా సరిపోవట్లేదండి
ఆ ఇప్పుడు ఊర్లో జాయిన్ చేయచ్చు చేరిపిందామంటే వాళ్ళేమో భాషలు బాగోవండి అదే బయట చేస్తేనేమో అక్కడేమో మొత్తం డబ్బులు మొత్తం వాళ్లే దబ్బుతారండి బాబు
ఆ అవునండి అందుకే అండి ఇంకా అసలు అలా అయిపోతుంది మేము అదే అనుకుంటున్నామండి కానీ ఇంకేం చేస్తామని మరి లేకపోతే వాళ్ళకి భాష సరిగ్గా రాదు అక్కడ కూడా కొంచెం పద్ధతులయి కొంచెం ఇలా చెయాలి ఇలా చేతులు అయి కడుక్కోవాలి శుభ్రంగా ఇలా తినేటప్పుడు ఇలా వేసుకోవాలి అలాంటివి మంచి మంచి నేర్పుతున్నారు కాబట్టి ఇంక తప్పట్లేదండి
ఆ అవునండి ఇంకా అలాంటి చోట్లే ది వెయ్యాలిండి పిల్లల్ని అప్పుడే బాగా వస్తుంది
అవునండి అయినా ఇప్పుడు ఇప్పుడి ద ఒక కొత్త రకాలు వచ్చేసినాయి కదండి రోజుకో దినో చవం అంటున్నారు అవి అలాంటి దినాలు ఉన్నాయని మనకు తెలిను కూడా తెలీదు
ఆ అవునండి బాబు
అప్పట్లో మనకి ఏంటండి స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం అలాంటివి అండి అప్పుడు నృత్యాలు చేయడం అవే తెలుసండి ఇప్పుడు అయి కాదండి రోజుకో దినం అని చెప్తున్నారు రోజుకో బట్టలు వేసి పంపమంటున్నారు కొత్త కొత్తయి కొనమంటున్నారు ఈ రంగు అంటున్నారు ఆ రంగు అంటున్నారు
అవునండి అలా అయితే ఎలా అండి బాబు వాళ్లే సకం తీసుకు కున్నది కాకుండా ఇటిలికి కూడా ఖర్చులు ఎక్కువ కదండి మళ్ళీని
అసలు వీటికి కూడా ఇంకా ఎంత అయిపోతుందండి నెలకొచ్చేసరికి ఈ రంగు దినోత్సవ ఆ రంగు దినో చవం అంటున్నారు మళ్ళీ అడ్లికి ఒక వన్మంత్ తెంబంటున్నారు ఆ రంగులు వస్త్రాలు అంటున్నారు అప్పటికప్పుడు అదే రంగు వస్త్రాలు ఎలా వచ్చేస్ అంతేండి అన్నీ ఉండవు కదండి మరి
అవునండి ఇంక నుంచి ఒక్కొక్క రంగు ఒక్కొక్క వస్త్రం కొనించాలండి బాబు మీరు ఇంకా
అదే చెయ్యాలండి ఇంకా ఇంకా అలాగే ఉంటున్నారు కదండి చదువు చెప్తున్నారంట అండి పో అన్ని డబ్బులు కట్టించుకున్నాగా వాళ్ళు చెప్పరండి సగం చెప్తారండి ఇంటికి వచ్చగా మీరు చెప్పండి మీరు కూడా చెప్పాలి గదా అంటున్నారండి మనం చెప్
అవునండి ఒక్కొక్క బాష్కి ఒక్కొక్క వైద్యుడు ఉంటాడండి బాబు
ఉపాధ్య
ఒకా ఆ ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ఉపాధ్యాయులు ఉంటారండి ఓపు ఈ పిల్లలు ఏమో చిన్న వయసు కదండి మళ్లీ ఆళ్ళకేమో కన్ఫ్యూజన్ మొత్తం ఆళ్ళు మొత్తం గజిబిజి కింద అయిపోతుంది
అవునండి అవును అలా అయిపోతుందండి వీళ్ళు అదే అడుగుతున్నారండి అంతమంది వస్తున్నారేంటండీ అంతమంది ఉంటున్నారు ఏంటమ్మా అని అడుగుతున్నారండి అంటే అప్పుడు చిన్నప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదండి అన్నింటిలికి
ఒకల్లే ఉంటారండి పిల్లలు ఇంకా అలాగే అడుగుతారండి కొత్తగా ఉండి ఏంటి అంతమంది వస్త్ న్నారు అని వాళ్ళకి కూడా కొంచెం అనుమానం వస్తుంది కదండి తెలీదు కదండి
చిన్నపిల్లల పాఠశాలలో ఉన్నప్పుడు ఒక గట్టిగా నలభై మంది ఉంటారేమోని మొత్తం అన్ని కలిపి ఇక్కడ అంతమంది వందేసి మంది పిల్లల్ని చూసి ఆ అందరిని చూసి అది ఈ అందరు ఎందుకున్నారు అని అడుగుతున్నారండి
అవునండి కొంతమంది అలా కూడా భయపడతారండి కొం కొంచం చిన్న పిల్లలు కదా ఆ వాల్ చూసి కొంచెం భయపడతారులేండి
మ్మ్ వీళ్ళకండి యోగాసనాలు వేయితూన్నారండి రోజు పొద్దున సాయంత్రం ఒక పది నిమిషాలు హమ్
అవునాండి పాడై అదే అంటాడండీ బాబు అలా అయితే ఇంకా అలాస్ పాఠశాలకి వెళ్ల టం ఇవి అన్నీ
ఏమోండి మరి ఖచ్చితంగా ఒంటికి అయ్యో యోగాస్ నాలు మంచివి అందుకనేసి రో ఓ రోజుకు ఒక పది నిమిషాలు ఇలా నేర్పుకున్నాం అని చెప్ ఇలా చెప్పారండి ఆ బాబు చెప్పాడండి సాయంత్రం పది నిమిషాలు అలాగా చేయించి అప్పుడు పంపుతున్నారంటండి
అవునండి ఫోన్లేండి అలా అయినా అన్ని వచ్చేస్తాయి
ఆ అదే అదే అండి మాలాంటివి కూడా మంచియే కదండి
అవునండి
ఇంట్లో అదే ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు కట్టించు కుంటున్నారు కదండి నీట్లో ఈత కొట్టడానికి అది ని
ఏంటా ఆ అవునండి
ఆ అవి కూడా అది ఈత నేర్పిస్తారంటండి కడుతున్నారు
ఎక్కడండి అక్కడేనండి పాఠశాలలోనేనండి
ఆ పాఠశాల్లోనే వాళ్ళ స్థలంలో చివర కట్టిస్తున్నారండి ఇప్పుడు ఒక నెల పోయాక అది పూర్తి అయ్యాకా ఈత నేర్పిస్తారంటండి అక్కడే వాటికి కూడా డబ్బులు తీసుకున్నారు.
అవునా అండి ఫోన్లేండి ఇంక అన్నీ వచ్చేస్తాయ్ ఇంకా
అవునండి ఆటలు అలాంటియన్నీ నేర్పుతారంటండి రకరకాలూ
అవునండి మా పాపను కూడా జాయిన్ చేసేయచ్చు ఏమో అండి అలా అయితే
ఆ ఇంకా చిన్న పాపేమో కదండి మరీ వేరే బల్లో వేస్తారేమో కద పిల్లల బల్లో లేకపోతే ఇందులో అయినా ఉందన్ పిల్లల్ బడి బొమ్మలు అయ్యి ఉన్నాయండి చాలా బొమ్మలు
అవునా అండీ
ఆ అవునండి అదే మేము అనుకుంటున్నాం అక్కడయితే బావుందడి మరి వాళ్ళు కూడ చూసుకుంటారు కాబట్టీ ఆ అది అందులో ఇయప్ చ్చండి బొమ్మలు బోల్డ్ బొమ్మలు ఉంటాయండి అందులో చాలా బాందండి మీల్స్ చూసాం మొన్నా చిన్న చిన్నా ఇలా ఉంటాయండి కుట్ ఆ అవునండి
హ
ఓకే ఆ అదేంది అదే అనుకుంటున్నాము మేము కూడా అదే వేయొచ్చండి చిన్న పాపనీ వేయచ్చూ
అవునా అండీ
ఆ అవునవునండి
ఆ అయితేం
ఆ అడుకునేది అదీ అయినా ఏయొచ్చేమో
ఆ అయిండేమో
అవ్వలేదు ఇంగా ఊర్లో ఆల్లది కూడా బావుంటుందండి పెద్దదీ స్థలం ఉండే వాల్దీ ఆడుకునే స్థలం బాగ పెద్దదండి ఎక్కువ
ఇంగ అవునా అండి ఫోన్లేండి అలా అయినా పిల్లలూ కొంచెం యాక్టివ్గా ఉంటరండి.
అవున్లే అలా చురుగ్గా ఉండటం కూడా మంచిదే లేండి
అవునండి చురుగ్గా ఉంటారండి కొంచెం అన్నీ వస్తాయండి
ఊ అలా నేర్పితే పర్లేదండి మరి నేర్పకుండా డబ్బులు తీసుకుంటే ఇబ్బంది కానీండీ
ఆ నేర్పినారు కాబట్టి పర్లేదండి.
ఊ అలా యోగాసనాలు అయ్ కూడా మంచిదేలేండి వాళ్ళకే కొంచెం అరుగుదల ఉంటదీ వాళ్ళు తిన్నదానికీ
అవునండి అవును
ఊ ఇంక అందుకే మేము అడగలేదండి బాబో అన్నాడని మొన్నా ఇలా నేర్పిస్తున్నారు చేయిస్తున్నారు అనీ
అవునా అండి
అవునండి అవును
ఊహు ఇంకేంటండి
ఆ ఇంకేం లేదు చెప్పు ఆ
ఇంకేంటండి మరీ
బా నేర్పిస్తున్నారండి అయితేనీ
ఆ ఆ ఒక్క నిమిషం సరేనండి ఉంటానయితే